హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా నా మాటలు
ఆ ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తున్నాను ఇప్పటిదాకా కొంచెం ఆగుకుంటా వినిపించింది హలో హలో ఏవండి వినిపించడం లేదా హలో హలో హలో
వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే మా అమ్మగారు భోజనం పెడితే తినసాను కూర్చున్నాను
అవునా ఏం కూర చేసారంండి
మాది ఈరోజు పప్పు చారు ఇంకా పులిహార అండి మామిడికాయ పులిహోర
మామడికిప్పు వావు బాగుంటది కదాండి అసలు అది
అలా బాగుంటదండి నకు మీకు ఎప్పుడైనా చేసి తీసుకొస్తాల అండి
మీరు అట్లా మీరు మాడికాయ అని చెప్పుడు ఏంటే నా నోట్లో ఇట్లా లలాజీలో మీ వచ్చేస్త సునడి
కూడా అట్లనే వస్తుండాలండి మొన్నొ ఒక రోజు ఒక ఆమె చెప్పింది నాకు ఇట్లా పులిహోర అంటే నాకు ఇష్టం అమ్మ అని అంటే నాకు అసలు పులిహోర అంటే పెద్ద ఫ్యాన్ అనమాట నేను ఇంకా పులిహోర చెప్తుంటే నోరు తు తుంద అన్నమాట అయితే ఈ రోజు నేను మా అమ్మకు చెప్పి పులిహోర చేయమని చెప్ప చెప్పినా అయితే చేసింది
హమ్మ
మ్మ్
ఇంకా ఏం కబుర్లు అన్నీ వచ్చాండి నాకు చండి
చెప్పండి ఎట్లజే ఎట్ల ఇట్లా చెప్పండి మీకు చెప్తే నేను తెలుసుకుంటా మీ దగ్గర నుంచి ఒక విలువైన సమా అంటే సమాచారం తెలుసుకుంటా
మొదటిగా గ్యాస్ ఆన్ చేయాలి
డైరెక్ట్ గ్యాస్ ఆన్ చెయ్యాలా అంటే బియ్యం కడగడం బియ్యం కొనుక రావడం పొలలా బట్టియడం వరి తెచ్చుకోవడం అయ్యన్ని ఏమి ఉండవా
ఇయ్య నేన్ అట్లా చెప్ త్త యా పెద్ద
ఆ సరే అండి చిన్నగా చెప్పండి అర్ధంమయ్యేలాగా చెప్ప ఇప్పండి నేను వండుకుంటాను అన్నమాట
మ్మ్
చెప్పండి గ్యాస్ ఆన్ చేసినా
అయ్యో నాకు తెల్వదు అండి మీరు చెప్పండి నేను వింటాను అంటే మీరు చెప్పే పద్ధతిని బట్టి అది
ఆ అయితే మీరు వేరే కూర చెప్దుర్లే అండి అయితే నాకు న నచ్చిన కూర నాకు నచ్చిన కూర ఒకటి అడుగుతా మీరు అప్పుడు చెప్పండి అయితే నేను ఇప్పుడు పులిహోర చెప్తా ఎట్లా చేయాలంటే ఫస్ట్ మామిడి మామిడి కాయలు మామిడికాయ చెట్టు కాని నుంచి ఒక యాభై రూపాయలకు మూడు కాయలు కొనుక్కొచ్చింండి మ నాన్నగారు
అవునా
ఇక్కడ మాకు ఫ్రీగియ్యారు లేండి ఇక్కడ
హైదరాబాద్ లో ఎంత రేట్లో తెలుసా అండి మామిడి మామిడి చెట్టు ఆకులు ఉంటాయి కదా అండి తోరణాలు కట్టుకోనికి హలో ఏవండీ వినిపించడం లేదా హలో హలో
కల్ప తాళి గించాలు మీకు ఎన్ని కావాలంటే ఎండు మిరుపుకాయలు పచ్చిమికాయలు త పల్లీలు నూనె జీలకర్ర అన్ని ఏసి మంచి ఎగాలి అవన్నీ కలిపితే అదే పులిహోర అండి మీకు కలపడం ఈజీగా వచ్చి కదా అండి
అండి పులిహోర కలపడమా
ఆ పులిహోర అదే పులిహోర చేయడం అండి కలపడం కాదు
అంటే గ గరిట గరిట తీసుకొని కలుపుతారు కదా అండి
అవునండి ఆ గరిట అంటే నాకు గుర్తొ వచ్చిందండి గరిట అంటే గిన్నె అలాంటిదే కదండి
కాదండి గంటే
అవునండి నాకు గుర్తుంది లేండి నాకు కొంచెం కొంచెం వంటలు వచ్చ
ఇప్పుడు ఇందాక ఇప్పుడు చికెన్ నేనే చేస్తున్నా
అవునా చికెన్ ఎలా చేస్తారండి చెప్పండి నేను కూడా నేర్ు
ఇందాక మా డాడీ వెళ్ళి ఆ బజార్ క వెళ్ళేసి ఒక అరకిలో చికెన్ కొనుకొచ్చాడు
అర కిలో ఎంతుంటది అండి వంద రూపాయలు దొరుకుతుందా వందకి వస్తుందా నూట అరవై రూపాయాల అండి అర కిలో ఇప్పుడు తినాల అండి పైసలు బొ క్క మేమయితే కిలో టమాట పది రూపాయలు అండి మాకు రెండు రోజలు వా టమాటా
అవునా అండి అయితే చెప్తానే వినండి ఆ చికెన్ చి మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నామండి
ఆమ్
కడుక్కకొని ఒక గిన్నెలో వేసేసి
అంటే మీరు కడగడం అంటే పసుపుేసి కడుగుతారా లేకపోతే బూర్డు ఏసీ కడుగుత ంటార అండి
లీలో శ అడుగు త అండి
అవునా అండి మరి మాకు చెప్పాలి కదండి నాకు అసలే వంటలు రావు లేని పోంది నేను ఏమైనా యాసిడ్ వష అఐ వాష్ అడిగింద అనుకో లే
ఏముందండి ఒకటేసారి గోవింద అంటే అయిపోతు అండి
ఒక రోజు నేను ఏం చేసిన అంటే మా మమ్మీ అప్పుడు షోడ ఉప్ప వేయవీ అన్నది అయితే నేను పురుగులు మంది వసినా అండి
అయ్యో మరేమన్నా అయిందా అండి మీ ఫ్యామిలీకి
ఏం కాలే అయితే ఏమి వేసినావు నువ్వు అని అడిగింది నన్ను అయితే చిన్నప్పుడు అయితే అతే ఈ బాటి లో ఉన్నది పోసిన అమ్మ అన్న అయితేది పురుగులం మంద అట్లా తిన్నది తింటే సస్తవీ అని అన్నది
అయ్యో
అమ్మోద తినలేదండి నేను మళ్ళీ జన్మలో కూడా ఒంటి వంట గదిలోకి వెళ్ళిపోలేదు అనమాట అంటే అట్లా చె చిన్నప్పుడు అట్లా భయపడ్డా ఇంక అప్పటి నుంచి వంటిలు అంటే నాకు దూరం
చికెన్ తెచ్చారు
ఆ మీ నాన్నగారు చికెను మీ నాన్నగారు చికెన్ అని ఇన్ని చెప్పారు చెప్పండి ఇక
నాకు చెప్పని ఇవ్వడం లేదు కదా అండి మధ్యలో మీరే పుల్ల పెడు తూరో
సరే అండి మీరు చెప్పండి కూర చేయాలో ఎలా చే చేయాల తింటా నేను కూడా
అందులో కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డ లేసి కొంచెం ఒక రెండు పావులు
ఆ రెండు పావులు
రెండు పావులు పోసి ఒక రెండు ఉల్లిగడ్డలు కొసి ఏసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్ల పొడుగుతో కోసి అలనే వేసి, జర కొంచెం అటు ఇటు ఎర్రగా కొంచెం కాలినంకా అల్లం పసుపు ఎసి హు ఆ చికెన్ ముక్ అలా వడేసి అవి కొంచెం మూత ఆవి కొంచెం మూత పెట్టేసి అది ఉడకాలి అది ఇచ్చే అది కొంచెం నీరు వస్తుందిండి చికెన్ అనే ది వాడు అలీ గా ఆ అవిరై నీళ్లు నీళ్ళు అయిపోతది కొంచెం ఇలోయి శాం కాంతం కొంచం ముడు కొంచం ముడు మగ్గనిచ్చి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం టమాటా ఏసేయాల
అప్పుడు టమాటలు నాకు ఇష్టం ఉండదండి కూరలల
ఆ ఒక రెండు టమాటలే ఒక టమాట రెండు టమాటలు ఎ జె మల్లో ఒక పది నిమిషాలు ఇట్లా ఉడకని చి కారమెసేయాలా కారం వేసేసి అందులోకి కొంచెం సరిపడా ఉప్పేసుకోవాలి
అవునా
ఉప్పుేసుకొని అది లాస్ట్ కండి అది మనం మళ్ళ ఒక ఆ మళ్ళా కొంచెం అంటే టమాటా వేయక ముందు కొంచెం ఆ పెరుగుంటే పెరుగు వేసుకోవచ్చు చాలా బాగుంటది
పొయ్యి మీద పో పెరిగైతే ఇరిగిపోదా అండి
ఇరిగిపోదాన్
మీ
చాలా టేస్టీగా ఉంటందండి చాలా అంటే రుచికరంగా అన్
అవునండి మీకు ఒకటి తెలుసా అండి మా మాకు తెలిసిన ఒక స్నేహితుడు వాళ్ళ అమ్మ గారు యూట్యూబ్ ఛానల్ పెట్టిరు మీరు కూడా చూడండి. సబ్స్క్రైబ్ కాండి. ఫాలో కాండి. లైక్ చేయండి. చాలా బాగుంటాయండి వాళ్ళ వీడియోస్
పేర్ ఏంటిదండి యూట్యూబ్ ఛానల్ పేరేంటిదంన్
పేరు నాగుడు తెలివదండి పెరుగు పచ్చడి ఆంటీ లె కనీ ఆంటీ గుడా ఫేమస్ అయి అండి ఎంతిష్టమం అంటే నేను అసల్ ఒక వీడియో రాగానే ఎప్పుడు చూడాలా అని చూస్తా ఈ రోజు గుడా ఒక వీడియో అప్లోడ్ చేసింరండి అసల ఎంత బాగుందో ఉగాది పచ్చడ అంత ఉగాది పండగ మొత్తం వాళ్లింట్లోనే ఉందన్నమాట
హ్మ్ అవునా అండి
మీరు కూడా చూడండి మీరు కూడా అసలు మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడి మీ ఊర్లందరికీ చెప్ పండ్ ఆ యూట్యూబ్ ఛానల్ని ఫేమస్ చేసేద్దాం
ఓకే చేసేద్దాం అండి అందులో ఏముంది పర్లేదు చిన్న సబ్స్క్రైబ్ కొడితే అయిపోతది కదా అండి
సబ్స్క్రైబ్ ఒకటే కాదండి మీర్ చూడాల్ కదండి వ్యూస్ ఉంటాయి. మాకు లైక్స్ కావాలండి మా ఆంటి అంటే మాకు తెల్సిన వాళ్ళకి
ఆహా మీ అత్తమ్మగారా అండి
ఆ అంటే అత్తమ్మలు అలా కాదండి కనీ నాక్ తెల్సిన వాళ్ళ అంటే చుట్టాలు
అవునా అండి ఓకే నేను చెప్తా మా మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్
స్నేహితులు ఆ మీ స్నేహితులు చె చెప్పండి ఇంకా నేన్ గుడా మీక్ చూపిత్తలేండి ఇప్పుడైనా నా ఫోన్ మీక్ చూపించినప్పుడు అసల్ నేనైతే మొత్తం ఆమెయే ఉంటయి డౌన్లోడ్ చేస్కొని మరి నిద్ర పోయేటప్పుడు గుడా ఒక్కొక్క సారి చూత్త అన్నమాట అంత ఇష్టం నాకు ఆ ఆంటీ వంటలు ఆంటి దగ్గ
మీర్ ఇంతగ చెప్తున్నరంటే అసలు వాళ్ళు ఎంత చాలా బాగా చేస్తారో
అవునండి పెరుగు పచ్చడ ఆంటికి కా అంటే పోటీ కొత్తున్నరండి అసల్ పెరుగుపచ్చడ ఆంటి పక్కకు పడేయొచ్చు ఆమెని
అవునా
అంత బాగున్నయి ఆమెవి
అంటే పెరుగు పచ్చడ అంటే ఇప్పుడు ఈ కాలంలో కనిపిస్తలేద్ అనుకుం ట
ఆ ఏమో అవన్నీ నాక్ తెల్వదండి ఆమెక్ గుడా అంటే మా దోస్ తులు వాళ్ళు చెప్తుండే అన్నమాట. వాళ్ళయి ఇట్ల వాళ్ళు చికెన్ కూర చేత్తరు చేపలు కూర చేత్తరు వాళ్ళ ఇద్దరు అక్కచెల్లలు ఉంటరు అని చెప్పేది ది ఆమె చూసేది ఆమె చూసినంక అసలు మాక్ తెల్సిన వల్లై చూసినంక ఆమెయి చూడబుద్ ఇది గుడ అయితేలేద్ అన్నమాట
మ్ హ్ నేన్ ఇక్కడ చికెన్ మధ్యలోనే ఆపినండి నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు.
ఆ చెప్ అంటే నాక్ అది గుర్తొచ్చిందండి పక్క చెప్పాలని అంటే మిక్ నాకు ఎంత ఆనందం ఉందో చూసింరండి నా నోట్ల నుంచి ఆనందం ఆనందం
అది మీ ముఖంలనే కనిపిస్తుందండి సంతోషం ఇట్లా ఉందంటే మీ ముఖం ఇట్లా వెలిగిపో తుంది
అవునండి అందుకే నాకు చాలా ఇష్టం
మీరు నవ్వితే మీ ముప్పై రెండు పంలు బయటికి బయటికి వస్తున్నాయాండి
సరే అండి మీరు చికెన్ చెప్పండి ప్లీజ్ నాకు చెప్పండి నేను వింటాను
కొంచెం కొంచెం పెరిగి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయి ఒక ఐ ఒక ఐదు నిమిషాలు ఆగి
మ్
రెండు టమాటలే సి ఒక ఐదు నిమిషాల్ ఆగి ఆహా ఇది అంటే టమాటలు ఏయకముందు కొంచెం పెరుగెయ్యాలండి. మ్ ఆ మళ్ళ టమాటల్ ఏసి మళ్ళోక ఐదు నిమిషాలు ఆగి కొంచం కారం ఉ మళ్ళా కొంచ వావ్ మనం నీళ్లు నీళ్లు పోస్కుంటే పోస్కోచ్చా అండి కొంచెం గ్రేవీ కోసం
అవునండి నీళ్ళొద్దులేండి మళ్ళా గుర
చిన్న గిలాసులు ఒక రెండు మూతలు రెండు మూటలు ఇళ్లు పోసుకొని కొంచెం ముడుకని వచ్చినాక లాస్ట్ క ధన్యాల పొ వేసుకొని ఒక్కసారి కలుపుకొని గనిష్ లెక్క కొత్తిమీద ఇట్ల మీదికే లేసుకోవాలండి
పుదిని వేసుకొచ్చాండి పుది
పుదీనా వేసుకోవచ్చ అండి కరి కరివేపాకు వేయరడి ఆ అయితే కరివేపాకు పులిహోరలు ఇందాక మీ అన్నారు కదా అ పులిహూరలు ఇస్తారు
అవునా నాకు తెలియదండి ఆహా చెప్ చెప్పం చెప్ప మీ చికెన్ చెప్పండి మర్చిపోయినా
ఆ కొంచెం ఇట్లా కొత్తి కొత్తిమీర కే వేసేసి ఆ స్మెల్ కోసం ఒక ఐదు నిమిషాలు అట్లనే ఉం ఉంచినాం అనుకో అంటే కొత్తిమీరకు స్మెల్ మొత్తం చికెన్ కి పట్టేతు దాన్ని
హమ్
హమ్ ఇప్పుడు తింటుంటే పోతుందండి ఒక చిన్న ఒక ఉల్లిగడ్డు ఉన్నా నిమ్మ వండుకొని తింటే బ్ వాహ్ ఏం రుచికరమైన భోజన మండవి అసలు మై మరచిపోలేని భోజనం
అవునండి సరే
ఓకే అండి మా అమ్మగారు
ద ధన్యవాదాలండి మీరు నాకు చికెన్ నేర్ ర్పిప్పించినందుకు
ఓకే అండి బాయ్ అండి